హలో ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి మీరు బాగున్నరా
మేము చాలా బాగున్నామండి
ఆ నేను కూడా చాలా బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
మేము అలా బైక్ వాకింగ్ చేయడనికనీ వచ్చానండి పకృతి చాలా ఆహ్లాదకరంగా ఉందండి
అవునండి వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి
అవునండి ఆరోగ్యం కోసమే వాకింగ్ చేస్తున్నానండి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాకింగ్ చేస్ తున్నాం ఇలాగా ఆరు ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు వక్ కింగ్ చేయడం అలవాటండి మీరు మీరు కూడా వాకింగ్ చేస్తా ఉంటారండి
నేను చాలా లావుగా ఉన్నానని బాధపడతానండి దాని వల్ల వాకింగ్ చేద్దామంటే నలుగురు ఏమనుకుంటారని ఆగిపోతానండి
అలా ఆగిపోకూడదండి ఇప్పుడు స్త్రీలు ఎన్ని రంగాల్లో ఉన్నారండి మనం ఒక్ ఇచ్చట్నే ఆగిపోతే మనము ముందుకు వెళ్ళలేమండి అన్ని దాటుకుని ముందడుగు ఎయ్యా లండి మీరు వాక్ కింగ్ చేయడానికే సిగ్గుపడతే ఎలా అండి
అవునండి అదే నేను ఫీల్ అవుతాను నాకు ఒక్ ఈరోజు నవ్వాలని ఆశ అండి
అవునండి మీరు ఖచ్చితంగా అనుకోండి మీరు అవుతారు
అందరూ నేను చాలా అందంగా ఉన్నానని చెప్పేవారండి ఆ టైంలోనే మంచి హీరోయిన్ అవ్వాలని ఆశ పుట్టింది
అవునా అండి మరి ట్రై చేయచ్చు కదండి ఎందుకు మరి ట్రై చెయట్లేదు ఏద నా రీసన్ ఉందండి
ట్రై చేయడానికి కొన్ని కారణాల వల్ల నేను హీరోహీన్ అవ్వలేకపోయ నండి అయినా నేను ఏమి విడిచిపెట్టలేదండి అది మీ మొన్న ఆడి ఆడియన్స్ కి ఆ సినిమా రంగంలోకి వెళ్దామని ట్రై చేస్తున్నాను అండి
అవున అండి మీరుకాన్ కం గ్రాజ్యులేషన్స్ అండి మీరు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తారండి
మ్మ్
మ్మ్ మ్మ్
మీరేమవ్వాలి అనుకున్
నేనైతే ఏమవ్వాలని అనుకోవట్లేదండి
ఏమండి
నా లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాలని అనుకుంటున్నాను ఏదైనా అవ్వాలి అని అక్కడే స్టక్ అయిపోతే అక్కడే ఉండిపోతానేమోనని భయమేస్తదండి దానికెవలు చెప్పిర్రు
నిజమేనండి కానీ అందరు ఏదో ఒకటి అవి సాధిస్తనే కదండి చేయలేన్ తెలిస్
అందుకేనండి ఏది అవ్వాల అనుకోను గాని ఏది ప తది చేసి అవ్వాలి అవ్వుపోతానండి
ఆహ మీరు ఎక్కువగా మొక్కలంటే ఇష్టపడతారండి
ఆ మొక్కలంటే ఇష్టమండి ఫ్రూట్స్ మొక్కలకు పండించుకుని తినడం అంటే ఇష్టమండి
ఉ మీరు ఎప్పుడైనా గార్డెన్ కి వ గ్రార్డెన్ వర్క్ చేస్తూ ఉంటారా
ఆ చేస్తూ ఉంటానండి మా ఇంటికాడ ఆ చుక్కుడుగాయలు వంకాయలు దోసకాయలు బీరకాయలు బెండకాయలు ఇయన్నీ నే నే పెంచుతానండి
నేను కూడా మా ఇంటికాడ వంకాయలు టమాటాలు కాకరకాయలు బెండకాయలు దొండకాయలు ఇన్ని అన్ని రకాల కూరగాయలు పెంచుతాము మీరు వాటిలనే వండుకుంటూ ఉంటారా
అవునండి అవే మేము కోసి వండుకుంటాము బయట వాళ్ళకి కూడా ఇస్తా ఉంటామండి
అవే ఆరోగ్యానికి కూడా ఆరోగ్యంగా ఉంటాయికి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి
ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి బయటా కల్తీ మందులు కొట్టేసి అమ్మే వెజిటేబుల్స్ వా ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అందుకనే
నిజమండి ఆరోగ్యలు క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతుంది
మేమందుకనే మా గార్డెన్ లో పెంచుకున్నయే మేము వండుకొని తింటా
మంచి పద్ధతి అండి
మీరు గూడా అలాగే వండుకుంటారు గదా
అవునండి మేము ఆరు ఆకుకూరల నుంచి అన్ని రకాలవి కాలీఫ్లవర్ కాబేజీ తో సహా మేమే పెట్టుకుంటాం ఇంట్లో
మీరెక్కువ ఆ నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారండి
మేము ఎక్కువగా నాన్ వెజ్ తిన్ టము వెజ్ తింటామండి రోజు మాకు నాన్ వెజ్ ఒక కూరైతే వెజ్ ఒక కూర ఎందాలి
మ్మ్ మేము ఓన్లీ సండే అండ్ సాటర్డే నాన్ వెజ్ తింటామండి
మ్మ్
మేమున్న చోట్న నాన్ వెజ్ అంతగా దొరకదండి
అందువల్ల మీరు ఇలాగా జాగింగ్లు వాకింగ్లు చేహ్నరా
అవునండి రోజూ జాగింగ్ చేయడం మాత్రం మచ్ పోమండి ఎంతో జాగింగ్ చేసిన తర్వాత ఎన్ తో ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుది ఒక్కసారి గుడా చెయకపోతే ఏదో కోల్పోయిన అనిపిస్తుది అందుకే రోజు జాగింగ్ చేయడం అలవాటు పొయింద్
మీరందుకంతలా ఎడిట్ అయిపోయినట్టున్నారు దాని
ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు చెయడం ఫర్గెట్ చేస్తాం గా డైలీ చేస్తా ఇంకా ఫ్రూట్ సే తింటాము నట్స్ సే తింటాము అలాగా హెల్దీ ఫుడ్ తింటామండి ఎక్కువ
అదే ఆరోగ్యానికి మంచి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది
అవునండి ఎక్కువ పప్పాయ తింటాము వాటర్ మెలన్ తింటాము
అ ఎకుగా యోగా ఎక్కువగా బనానా వంటి ఫ్రూట్స్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి
హ బనానా కూడా రోజుకి వన్ తింటాం అండి ఆపిల్స్
అ
ఆరెంజెస్ ఎగ్గుడ్లు డే బై డే తింటామండి
మీరు ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డే తీసుకుంటున్నట్టున్నారు
అవునండి ఆరోగ్యంగా ఉండాలని ప్రోటీన్ గా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాం అండ్ జిమ్ కూడా చెయాలని ప్లాన్ చేస్తున్నాను
అ కూడా చేస్తూ ఉంటారా
ఆ యోగా కూడా చేస్తూ ఉంటాను డైలీ శవాసనం వజ్రాసనం కంపల్సరిగా వేస్తాను సూర్య నమస్కారాలు కూడా చేస్త వస్తూ ఉంటాను
నేను ఎక్కువగా ఆన్లైన్లో యోగా క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటాను
గుడ్ అండి మంచి లక్షణం అవును ండి టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది మనం కూడా టెక్నాలజీ పాటు డెవలప్ అవ్వాలి
ఉ షాపింగ్ కట్టరా వెళ్తు ఉన్
అట్లాదండి నాకు ఆన్లైన్ లో కంటే షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేయడమే ఇష్టం అండి నాకు నచ్చినవి మనం ఎంత టైం అయినా స్పెండ్ చేసి తీసుకోవచ్చు కదా నేను ఎక్కువ ఆప్లైనే ప్రిపేర్ చేస్తాను ఆన్లైన్ ప్రిపేర్ చేయను ఇంకేస్ వెళ్ళలేని పరిస్థితిలో నేను ఆర్డర్ చేయడానికి చూస్తాను మీరు ఎక్కువ ఆర్డర్ చే కుంటారా షాపింగ్కి వెళ్ళడానికి ఇష్టపడతారా
నేను కొన్ని నచ్చినవి ఏమైనా ఉంటే ఆన్లైన్ లో తీసుకుంటాను అంతగా లేకపోతే ఆఫ్లైన్ తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా నేను ఏమిీ ఇష్టపడను కానీ ఎక్కువగా చేయాలనే ఆశ మాత్రం ఉంటది
అఓహ నీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటండి
ద నాకు ఇష్టమైన ప్లేసెస్ అంటే మా ఇంటి దగ్గర చాలా అందంగా ఉంటుది
ఓ నాకు కూడా మా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి చుట్టూరు మొక్కలతో క్రీనిగా చాలా ఆహ్లాద కరంగా ఉంటది కిల కిల్ల పక్షుల శబ్దాలతో
అవునండి చాలా అందంగా ఉ ఇండే ప్లేసెస్ లో పక్షులు ఉంటే కనుక ఇంకా అందంగా కనపడుతుంది
అవు
మీర ఎప్పుడైనా పార్క్కి వెళ్లారండి
పార్కి నా చిన్నప్పుడు ఎలానో అజ ఎంత పోళ చాలా ఆ పాములు పక్షులు పులులు ఇవన్నీ చూసాను
నాకు పార్కుకు వెళ్లడం అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడు అంతగా వెళ్ళలేదు ఈసారి ఖచ్చితంగా వెళ్తాను
జూ పార్క్ వెళ్ళానండి నార్త్ మల్ పార్క్ అయితే చాలా సార్లు వెళ్ళాను
మీరు వాకింగ్ పార్క్లోనే చేస్తారా
అంటే నేను చదువుకునే టైమ్ లో వాకింగ్ పార్క్ లోనే చేసేదాన్ని
ఇ
అప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక పార్క్ లో ఏం చెయట్లేదు లేదు నార్మల్గా రోడ్డు మీదే చేస్తున్న చేస్తాను
డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటారా
ఆ మార్నింగ్ ఈవినింగ్ కూడ చేస్తూ ఉంటాను మీరు వాకింగ్ ఏ టైమ్ లో చేస్తూ ఉంటారు
నేను ఈవినింగ్ టైమే ఎక్కువగా చేస్తూ ఉంటాను
మార్నింగ్ చేయరండి
మార్నింగ్ ఇంట్లో పని వల్ల అవ్వడం లేదు చ అ అ
ఇంత మరు
మీకు పూలంటే ఇష్టమ అండి
ఆ పూల అంటే చాలా ఇష్టం అండి మాకు ఆడే మల్లెపూలు కనకంబరాలు చామంచ పూలు సన్న జాజులు గులాబీ పూలు ఇవన్నీ మేము పెట్టుకుంటా ఉంటానం
మీతో మాట్లాడడం అవునండి నాకు గులాబీ మల్ళీ చామంతి అవంటే ఇష్టంమండి పెట్టుకుంటూ ఉంటాను కట్టు నే మీతో మాట్లాడడం మా చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలు కా